ఆ నమస్కారం అండి వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఏం చేస్తున్నారు
ఏం లే కాళి
తిన్నారా
తినలే ఈవాళ్ళ ఫాస్టింగ్ అని
తిన్ననండి మధ్యాహ్నం తిన్న మా స్నేహితురాలు ది ది బర్త్డే అయితే కేక్ కట్ చేపిచ్చాము బయట అయితే ఆమె పార్టీ ఇస్తుంది. ఇవాళ బిర్యానీ
ఆ నైట
అధ్యానం ఆయన బ పుటినరోజు నిన్న నిన్న ఐతే ఇగ పిలిపించి బేకరీలో కూర్చొని కేక్ కట్ చేపిచ్చాము. అయితే ఆయన ఇవాళ మాకు బిర్యానీ ఆర్డర్ పెట్టిండు అది తిన్నాము మధ్యాహ్నం
ఆహా వర్షం పడుతుందా ఆట్ సైడ్
లేదండి అంటే ఎక్కువ ఎక్కువ పడతలేదండి నైట్ మా పడింది రా ఇప్పుడు పొద్దునా దాంక ఏం పడతలేదు నిన్నట్ల ఒక నైట్ పడింది. బట్టలు ఉన్నాయండి. చాలా ఉతకాలి మూడు రోజుల బట్టలు ఉన్నాయి. ఆదివారం నేను ఉతకాను శనివారం రాత్రి ఉద్యానం ఆదివారం సోమవారం ఈ రోజు మూడు న్నాయి రోజు బట్టలు రోజు ఉతికేస్తారా
ఆ అ హౌస్ వైఫ్ ఖాళీనే కదా ఏం పని ఉంటది.
తినుడు తోముడు ఇదే పన్నాంటర మీ పాప బడికెళ్తుంద అండి
ఆ పోతే అని తను ఆమెకు జల్బ్ చేసింది నిన్న సల్లటి సార్ తెప్పస్తే ఇవాళ స్కూల్స్ లేవు ఆబ్బె నేఅయినా ఇవాళ అ
మంచిగా చదువుతది కావచ్చండి మీ పాప చురుక్కగా కనిపి ఆడపిల్లలే నయమండి మంచిగా చెప్పిన మాట ఇంటారు మగపిల్లగాళ్ళ తోటి ఆ మీపాప మంచిగా చురుకుగా కనిపిస్తాది మంచిగా చదువుతది కావచ్చు అంటున్నా మీ లెక్కనే తెలివి బాగా
అ మా పపా హఫ్ డే స్కూలే పె ట్టింది పోయిన విక్ మొత్తం ఆ ఎన్ని నాలుగు రోజులే పోయింది వాళ్ళకి ఇప్పుడు ఎల్కేజీ ఎల్ ల్కేజీ లోనే ఆఆ లు నేర్పిత్తాళ్ళు ఫస్ట్ అఆ ఇఈ రెండు రాత్తాంది నాలుగు రోజులకే
మంచి మెమోరీ పవర్ ఉంటది మీ పాపకు పాలు ఎక్కువ రోజులు ఇచ్చిళ్ళు కదా మీరు రెండున్నర సంవత్సరాలలో ఇచ్చారు కదా ఎక్కువ ఉంటది ఆమెకు మెమొరీ పవరు మంచి తెలికళలాగా
ఆ ఆమె ఏదైనా గాని ఇటి స్కూలా రైమ్స్ చెప్పిన టీచర్ గాని ఏదైనా తొందర తొందర నేర్చుకుంటాదటా టీచర్ వాళ్ళు కూడా చెప్పిళ్ళు మీ పాప బాగా ఫాస్ట్ గుందాని
ఉమ్మ్ అదే అండి ఆడపిల్లలే నయం మంచిగా చెప్పిన మాట ఇంటారు ఓ మాంచోచ్చిన అమ్మను మొన్న బాబండి మా మా భర్త తోటి నాకు గొడవ అయితుంది అయితే నేను కూర్చొని ఏడుస్తున్నా నీళ్ళు తెచ్చి తాపిస్తుండు ఏడు స్తుంటే తుడుస్తుంది
మా పాప కూడా అంతే నిన్నేమైంది మా పాప మా బాబు కొట్టుకుంటే మా ఆయన ఏం చేసిండు మా పాపని కొడితే ఇద్దరం కలిసి ఏడ్చినం
అయ్యో
అంటే ఒకటే చిన్న దెబ్బనే కాని ఎబ్బ
ఏ ఉమ్మ్ ఇం కా అండి మా బాబు కూడా అండి యాసిడ్ పడ్డది నా చేతుల నుండి గుంజుకున్నాడు నా చేతుల నుండి గుంజుకునే సరికి ఆయన మీద పడింది చాతి మీద పడింది కాలు నల్లగా అయిం ది మస్తు ఏడుపొచ్చింది నాకు పిల్లలకి ఏమన్నా అయితే మన ప్రాణం కొట్టుకుంటందండి ముందే భ ర్తలకి ఏమోగాని మనకైతే ప్రాణం పోయి లేచి వ స్తది నాకైతే అలానే అనిపిస్తాదండి
వాళ్ళు ఏముంది పొద్దున్నె లేచిపోతారు పొద్దున దాకా పిల్లలను చూసుకోవాలి వాళ్ళు ఏడ్చిన
ఉమ్మ్
మనకే తప్పది
ఉమ్మ్ మీరు సీరియల్ చూస్తారండి ఏమైన కొత్త సినిమాలు
ఆ కొత్త సినిమా సమంతది పడ్డది కదా మా ఇంటి బంగారం
చూసర అది
ఆ చూస్త నాకు నాకు పిచ్చి కొత్త మూవీస్ చూడడం బాగ ఇంట్రెస్ట్ కొత్త మూవిస్
హు మళ్ళీ పెట్టి నే నేను ఇవాళ ఒక సినిమా చూసానండి హలో వింటున్నార ఆ సూర్య సూర్య రోజు చూసాను బాగుందంటే ఇట్ల యూట్యూబ్ చూస్తుంటే రీల్స్ లో వస్తున్నాయి అలా చూసను బాగుందండి అంటే అతను ఒక అమ్మాయిని ముందే ప్రేమిస్తాడు ప్రేమించిన అమ్మాయిని కాలేజీ లో ఎట్లున్టారు ఇగ తాగడం తిరగడం ఎంజాయ్ చేయడం అట్లాంటివి చేస్త ఉంటాడు చేస్తా ఉంటుంటే